బాగున్నారా అండీ ఆహా బాగున్నాను నువ్ ఎలావున్నావ్
నేను బాగున్నాను ఏం చేస్తున్నరమ్మా మీరు ఉం
కూర్చొని ఉన్నాను మ్వేం చేస్తున్నాం
నేను ఇలానేన్నాను పండుగలో పండుగలు ఇలా ఈ ఈ రోజు టాపిక్ పండుగల గురించి మాట్లు మాట్లాడు
ఆ సరనా అళ్కు వడుకుంటాం
మీకు పన్నడుగలు ఈ ఇప్పుడు ఏవీ పండుగలున్నాయమ్మా ఇప్పుడు
ఇప్పుడు ఆ ఉగాది ఉన్న ఉగాది ఉన్నదిరా పండుగ ఇప్పుడు
మీ మీరుఉగాదికిఎమ చేస్తార హ
పర్మాట వేస్తాము ఆ పట్ చేస్తాము తీయటి పుల్లగా కారము ఐదు రకాల చేసి కామే
ఇంకేమీ మరి ఇంకేం చేస్తారమ్మా మీరు
ఆవు ఇంకా కొబ్బరికాయ పచ్చడి చేస్తాము
అఓ
మీకు వాయిసు చాలా వస్తుంది ఆ నా కొడుకు చాలా వస్తున్నా
ఇంకేంమ్ సంక్రాంతి పండుగలు మీరు ఏమేం చేస్తార అమ్మా
మేము సంక్రాంతి పండుగలో కొంత నోములు ఉంటాయి అన్నట్టు మాకు నోములు పదకొండుల ఒకళ నోములు ఉంటాయి మా ఒక తల్లి గారు నుంచి అత్తగారి ఇంటి నోము ఉంటద అన్నట్టు ఇప్పుడు నోము ఆ పదమూడు రకాల నోములు ఉంటాయి అన్నట్టు అని ఆ నోములు ముందే దేవుని దగ్గర ఒకటి గౌరమ్మగా పెట్టి మళ్ళా మొత్తైదుకి ఇస్తాం అన్నట్టు మేము మీకు ఎలా ఎలా ఉంటాయి చెప్పు కొంచం
మా సైడ్ కూడా అలానే ఉంటాయి నోముూలు అన్నట్ ఏమీ లేవు ఆ అన్ని రకాలు అన్నట్టు మేము ఆ పూజి త్తము ఇయన్న కొనుకోవచ్చు ఇ ఇన్నన్న తీవ ష్ ఆ మేము గుడా అదే సేమ్ ప్రాసెస్ ఆ మూతైదువుకు ఇస్తామన్నట్టు అని ఇచ్చి ఎ ఊరు అందరికి పంచుతాం అది ఇంటికి పోయతాం అన్ రు వాళ్ళ కూడా నోములిస్తాం వాళ్ళు కూడా నోములిస్తారు మాకు మేము కూడా వాళ్ళ దగ్గర పోతాం అన్నట్టు
అవునా మ్యా ఇక్కడ కూడా అలానే చేస్ తరు నేను కూడా నోములిస్తాను వాళ్ళు గుడా ఇస్తారు మేము అందరికి పంచుతామం అన్నట్టు బిడ్డలకు పంచుతాము వాళ్ళు వస్తారు నోముకుంటారు వాళ్ళు కూడా
అవునా మరి ఇప్పుడు ఏమేమి చేస్తార అమ్మా మీరు ఏమని నోముతారు ఏమన్నా స్పెషల్ ఇట్లా ఉంటాయా
ఆ అవును దా తిరుకలు నిముతాము నువ్వులు ము ముతాము నూలు పొడి పెడతాము నూలు పొడి పట్టి అద్ది గౌరమ్మకు ఇస్తాం అన్నట్టు
ఆ మాకు నూల ముద్దలు ఉండయ గానీ చుక్కలు కూడా ఉండయి పిల్లి నూల నూళ్ల పొడి ఉంటది అన్నట్టు మా సైడ్
అవునా సరే మరి ఇంకేమేమి చేస్తారు మీరు
ఆ మాకి పదిహేను రోజులు పదిహే ఎప్పుడన్న మనం పోయి ముత్తైదువులకు ఇచ్చి రావచ్చు వాళ్ళ ఇంటికి పోయి తీసుకోవచ్చు జో ఇదే రోజు అని ఏం లేదు అదే రోజులలా ఇవచ్చు అన్నారు కుట నోము అన్నది వాళ్ళ ఒక నోము ఇస్తారు రెండు నోములు కూడా ఇస్తారు వాళ్ళకు
ఆహా అవును అవును ఇంకా ఏమేమింటావు ఇంకా ఏది ఏమేమి ఉంటాయ అలా చేస్తారు మీరు
ఆ మేము అన్ని ఇస్తాము
మీరేమేమి చేస్తారు ఆ ఇంకా ఇంకేం పండుగలు అంటే సంక్రాంతి ఉంటది, దీపావళి ఉంటది, దీపావళిక్ పెద్ద నోములు ఉంటయి మాకు.
అవ్ను. ములక్ మీరు ఏమేం చేస్తు త రమ్మ
ఆ నోములకు మేమ్ మూ ఆ పెద్ద పండుగ అన్నట్టు మాకది. నోములు అంటే? దివాళి రోజోస్తది, ఆ నోము మేము ఆ ఆకు ఆర్టీగే దేవునికి నైవేద్యం జెస్తాము.
ఆ నైవేద్యంలా ఏం జేస్తరమ్మా మీరు?
ఆ నైవేద్యమూ ఆప్ అప్పల్ జేస్తము.
స్పెషల్లి ఏమేమ్ ఉంటయ్ అల్ల?
ఆ అల్కియే అప్పాల్ జేస్తము, గారెల్ జేస్తాము. పాషం జేస్తము. చారు, అన్నము అయన్నీ జేసి, ఆ దేవునికి ఆ నైవేద్యం బెడుత్ మన్నట్టు. ముందు పూజ జేస్తాం, పూజ చాలా పెద్దగుంటది. ఒక వ్రతం ఉంటది అన్నట్ టు కథ చదువుడు. కథ చదివినంక నోముతాం అన్నట్టు, అందరం మేము
అవునా అమ్మా, ఇంకా ఏమ్ జేస్తరు?
ఆ పూజ అయితది. దాని తర్వాత పూజ అయినంక, అందరు అన్నం తింటరు. అన్నం తిని, దీపం బెట్టిస్తం. పెట్ పెడతరన్న దీపాలుంటయ్. ఇవే, ఒక రకమ్ము దీపాలు పెడుతరన్నట్టు మేము.
అవునా! దీపాల్ పెడుతరా! మరి దీపాల్ల ఇట్ల ఒక రకమని కంపల్సరా అమ్మ? ఆ
ఆ రా ఇరవై ఒక రకం ఒక కం పల్సరి దీపంబెట్ టాలి అవునా
ఆ మరి ఇంకేం చేస్తార్ ఇంక ఇంకేమి చేస్తారు అండి
ఆ మ ఇంకాలేద్ దా ఆ పటకాల్ పెలుస్తారు దీపాలు పెడతారు ముగ్గులు ఏస్తారు నైట్ సాయంత్రము ముగ్గులు ఏస్తారు పెద్ద ముగ్గులలా రంగులు నింపుతారూ ఈ పెద్దవారికి మళ్ళా హలో కాళ్ళు మొకి ఆశి ఆ ఆల్లది ఆశిష్యులు తీసుకుంటారూ మళ్ళా ఇంకో ఇంకొక రోజు ఆ దేవున్ దండాలు కట్టి దేవు నుండి ప్రసాదం నైవేద్ సమయం మనం పెడ్తం కద అక్కడ అదీ మనము దొంగలు కట్ తీసుకుంటాం అన్నట్టు తింటాం అన్నట్టు వేరే వాళ్ళు ఎవ్వళూ తినరాదు అన్నట్టు అది కేవలం కేవలం అంటే ఎవరు మమ్మ మీద కూర్చుంటరో వాళ్ళే వాళ్ళే తింటర్ అన్నట్టు అయ్యి వేరే వాళ్ళ కొవలికి తినరు కుద్దురుది అన్నట్టు
అలానా అమ్మా అంటె అంటే ఇప్పుడు నోములూ నోములక్ కూర్చోకుంట వాళ్ళకు తినార అది దేవున్ నైవేద్దమూ
ఆ లేదు లేదు ఆలా తీ వ రాదు ఎందుకు అంటే అది ఓన్లీ నార్మ్ లొ కుచ్చ నవాలక్ కి తినచ్చు వేరే కాస్ట్ వేరే అవ్ ఉంటారు కావాల బిడ్డ గాని అడిబిడ్డది కూడా నైవేద్యము అది వేరేనే ఉంటది ఆ దానికి కూడా ఉంచుతామన్నట్టు మేము
అవునా మా మరి ఇంకేం ఏమి ఏమి ఉంటాయి నైవేద్యం ఇంకేమీ ఏమి ఉంటాయి గాళ్ళ మా మూళ్లల
చాలా రకాలు ఉంటాయిగా
ఇంక అది తిన్నంకా చే తూ ఏడ అంటే ఆడ కడగకూడదు ఒక దానిలో కడిగి ఆ కడిగి అది గో కొందరు గోదారిల పోయి వేస్తారు కానీ ఇప్పుడు గోదారి దగ్ దగ్గర ఉండదు అందుకే ఇప్పుడు ఆ ఒక్క కాడ తవ్వి భూమిల అయి నీలో పోస్తారు అన్నట్లు మనం ఎక్కడ అంటే అక్కడ కడగకూడదు అది
అ
అది తిన్నాంకా అది ఇక్కడ దండలిప్పి మళ్ళా దండలు కడిగి మంచిగా పాలాల కడిగి అది కూడా ఆవు పాలాల కడిగి మనము వాటిని మంచిగా ఉంచుతాము ఆ దండలు ఎక్క ఎవరంటే వారు ముట్టుకూడదు అన్నట్టు దండలు చాలా నియమముగా ఉండాలి అది
అవునా అమ్మ ఇప్పుడు ఇప్పుడు అయినాయ్యా మీకు మరి నోము నోములు
ఆ ఇప్పుడు చేసుకున్నాం మేము నోములు అయినాయి మాకు
అవునా అమ్మ సరే అమ్మ నీను మళ్ళీ చేస్తా ఫోన్ ను
సరే రా